హాయ్ అండి ఏం చేస్తున్నారండి
హాయ్ అండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది వచ్చి కూర్చున్నాం మీరండి ఆ లేదం అండి అంటే మా కొడుకుని ఆఫీస్ కెళ్ళి తీసుకొచ్చాను ఇప్పుడే
కొడుకు జాబ్ చేస్తున్నారా
కొడుకు జాబ్ చేస్తాడు నేన్ ఇంటి కాడనే అండి లేదండి నాకు ఇద్దరు కొడుక్ కులు ఇగ వాళ్ళు జాబ్కి వెళ్తారని నేను ఇంటికానే
ఊ మ్
ఆ ఇంకా అండి ఏం చేస్తున్నారు మావాళ్లే ని బీటెక్ చదిపించినండి ఇద్దరిని అంటే ఒక అతను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇంకో అతను బీటెక్ అయిపోయింది జాబ్కి ఎక్కాడు
మ్ వ్యవసాయం గిట్ల ఏం లేదా అండి
ఆ ఉందండి ఆ ఉందండి అమ్మఓ అడిక్ పోవాల్సిందే పొద్దు పొద్దుగాళనే పోతా ఆడికి కంపల్సరీ రెండు ఎకరాలేమో ఉందండి
పంటలు పండిస్తర్ సార్ మరి
మొత్తం అంత మొక్కజొన్న అంతే అండి మొక్కజోన్న వరి రెండు ఇగ అదో ఎకరం ఇదో ఎకరం అండి మీరండి
అంటే నాకు పూలం దగ్గరికి పొలం దగ్గర ఎట్లా ఎస్తరో తెలువదు సర్ నాకు ఎప్పుడు వెళ్ళలేదు మ్ చేస్తారు గాని మా వాళ్ళు చేస్ స్తరు నేను ఎప్పుడు వెళ్ళలేదు ముక్కొజొన్నలు ఎట్లా అండి ఎట్లా ఎట్లా పండిస్తారు
ఏమో ఉందండీ ఆ విత్తనాలు వేసుకుంటాము ఇగ ఏదో ఏదో వాటర్ పెడుతుంటాము యాదే పెరుగుతుంది కోతులకు ఉండాలే
అంటే ఇప్పుడు విత్తనాలు ఎట్లా అండి మరే కూలీలు పెడతారా మనుషులు ఎనా పెట్టేది మిషీన్ ఉన్నాయ ఏమన్నా
ఆ మిషిన్స్ ఉన్నాయని కావాతాయి మిషిన్స్ ఎక్కువ కాస్ట్ అవుతాయి కదా. కొంచెం మనది విలేజ్ సైడ్ కాబట్టి. ఇ మనుసులను కుళ్ళోలన్ పిలుచుకుంటా మండి.
మరి విత్తనాలు
హ అండి
డే లో పెట్టేస్తారా సర్ విత్తనాలు
మీరు ఎప్పుడు వెళ్ళలే అండి ఆడికి చూడలేదు ఎప్పుడు
లేదు మొక్కజొన్న ఐతే ఎప్పుడు జలెసర్ మరి ఒకటి వేస్తే నాటేస్తే చూసినా అంతే కాలేజీ కని కాలేజీ కి వెళుతూన్నాము.
ఉహు
కాలేజ్కి వెళ్తుంద జాబ్స్ ట్రై చేస్తున్నా సార్ ఉ కాలేజకి ఏళ్ళొచ్చిన ఇప్పుడే మ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా. గ్రూప్ అవి ప్రిపేర్ అయిదాం. అనుకుంటున్నా ఇంకా వ్యా పూర్తి అవ్వలేదు అయినాక గ్రూప్స్ ప్రిపేర్ అయిదాం అనుకుంటున్నా.
ఆ మంచి పని అమ్మ, మంచి పని పర్లేదు. పని చేసుకోండి ఏం లేదు మీ కాళ్ళ మీద బతకాలమ్మా ఒకరి మీద ఆధారపడదు గంతే
మంచి జాబ్ ఏమని అనుకుంటున్నవ్?
అంతే పర్లేదు అమ్మా మ్యారేజ్ అయ్యందా అమ్మా?
మ్యారేజ్ ఇంకా కాలేద్ సార్
చెసుకోకండి
ఒకే అండి ఒకే చేసుకొంగని జాబ్ వచ్చాకే చేసుకుందామని అని అనుకుంటన్నా.
మ్ పర్లేదు పర్లేదులె నాదైతే అయిపోయిందమ్మ మంచిగా మొక్ కొడుకులు సెటిల్ అయిపోళ్ళ నాది రోజు పొద్దుగా అలాడికెళ్తాను. వస్త సన్ కూర్చుంట తింట
మంచి గా చూసుకుంటారా సార్ మరి మీ అబ్బాయిలు?
ఆ పర్లేద అమ్మా ఇ పెళ్లైన తర్వాత ముచ్చట దేవుని కెరక
మ్
మ్ ప్రజెంట్ అయితే పర్లేదు. పెళ్లియనాక
మరి వ్యవసాయం చేస్తే చేసి డబ్బులు ఎవరికి ఇస్తారండి. మీరే ఉంచుకుంటారా మీ పిల్లలక
ఏ లేదండి ఇగవాన్న చిన్నోన్ది ఫీజు కడితే, ఇక పెద్దోడు ఏమైన అవసరం ఉంటే ఇస్తాడు. లేకపోతే వాటి చేతి నిండా వాడు సంపాదించుకుంటాను కదా వాళ్ళ కష్టం వాళ్ళు చూసుకుంటారు. ఎదైన ఆపద సాబోస్ట్ వచ్చినప్పుడు ఇస్తాను అండి అంటే
ఉమ్
ఈ నెల నెలకి సీటీలు ఉంటాయి కండి మీకు తెలిసదా అళ్ళే కట్టేస్తునాండి అంతే
ఇంతకముందు ఏ వర్క్ చేసిండు సార్ మరి మీరు?
ఇంతకుముందు కూడా ఇ ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అండి. డ్రైవింగ్ చేస్తుండే అండి ఆ ఆ లేదండి లారీ లారీ
అవునండి ఓకే ఓకే అండి
వేయ్యేస్తుండ ఇక స ఏజ్ అయ్యంది కాబట్టి ఇక సాతనైతులె అండి. అందుకే ఈ వ్యవసాయంకి వచ్చేసిన
మంచి ఫుడ్ తీసుకోవాలండి ఈ ఏజ్ లో అన్ని కోసం మంచి ఫుడ్ తినండి. మంచి ఫుడ్ తినండి గట్ల అయితే మాకు కొంచెం బావుంటారు. ఈ ఏజ్లో మంచి ఫుడ్ తీసుకోవాలి.
రోజు రాగిజావా అయ చేస్తున్నాండి మా మా వైఫ్ ఉన్నది కాదండి చేస్తది లెండి
అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటారు సార్ మీరు?
ఈ ఏముందండి రాగిజావా తెలుసా అండి చూసి
రాగి జావ అంటే విన్నాను కానీ తెల్దు కదండి
అది పొద్దుగాల ఒక పూట తాగుతాను. పొద్దుగాల నైట్ ఒత్తిగా పాల తాగి పడుకుంటన్న అంతే. నైట్ ఏం తినను.
కున్నానండి
మధ్యాహ్నం ఒక్కసారి లంచ్ హ్మ్ గంతే అండి కొంచెం హెవీ ఉంటాన్న అందుకే అనేసి ఏం తీసుకుంట్లే ఎక్కువ ఫుడ్ ఉమ్ మీరు ఒక్కరేనా అన్ని
నా నాకు ఇచ్చేస్తున్నార్ సార్ ఇంకా ఇస్తార్ బజార్ అందరు ఉన్నరు ఉమ్ ఆ
మమ్మీ డాడీ ఇట్లా ఏం చేస్తారండీ
మమ్మీ హౌస్ వైఫ్ ఏ నండి డాడీ ఆ డాడీ వర్క్ చేస్తుండు
టీవీ చూస్తారండీ మీరు ఎక్కువ
ఆ చూస్తాన అండి మీరు చూస్తారా
ఆ చూస్తాను. ఇ మన ఖాల్ ఉనప్పుడు అదే పని మధ్యాహ్నం పొలంకాడ పోయొచ్చినాక ఇంట్లో అదే ఇగ.
అలీప్ దిలీప్ ఇంకా నైట్ టైమ్ లో అప్పుడప్పుడు మూవీస్ చూస్తాన్ రా
నైట్ టైమ్ మా ఆవిడ రిమోట్ ఇవ్వద్ అండి. సీరియల్ ఏ సీరియల్ ఏ ఈ సీరియల్ ఎం చూ
ఉ చిన్న చిన్న ఇగ అలవాటు అయ్యి ఇప్పుడు అందరికి
ఆ ఏందో అండి అర్థం కాదు పాడు కాదు
ఉ మంచోళ్ళని కూడ చూస్తరు ఉమ్ బ్బాయిలు ఇద్దరు గాని ఇగ నేనే అప్పుడుప్పుడు మూవీస్ పెట్టుకుంటాను
అవునా అహు
మీది మీరు మూవీస్ చూస్తారా ప్రోగ్రామ్స్ అర్ లేదంటే షో చూస్తారా
ఇగ మా అవిడ రిమోట్ ఇయ్యదు. ఆమె పాటు సీరియల్ చూత్త ఆమెతో పాటు సినిమా పెడితే సినిమా చూత్త అండి. నాకు రిమోట్ ఇవ్వరండీ వా పళ్ళు
అండి కంట్రోలుగా మీ కంట్రోల్ లో ఉండదా అండి రిమోటు
ఈ ఉండదాంట ఆడోల్లు గాద అండి ఇయ్యాలే ఎం చేద్దాం హ్మ్
అండి
ఇగ ఫోన్ ఉన్నాది ఫోను యూట్యూబ్ లో ఎమన్నా చూస్తా అండి జోక్స్ గిట్ల
ఆ
ఉమ్ గంతే అన్
ఉమ్ గిప్పుడు మీకు ఇప్పుడు వచ్చే మూవీసు నచ్ నచ్చుతాయా అండి మీకు
ఇగ అంటే కొంచెం అర్థం అయితే కొంచెం అర్థం కాదండి. ఎంతైనా పాత్ సినిమాలే మా అప్పటి సినిమాలే మంచి ది అండి
అ
హుమ్ ఇప్పుడు వచ్చేటి ఏమున్నాయండి సగం సగం అర్థం అయితా నేను ఉమ్ ఎనకటి సినిమాలే మంచిగా అండి పర్లేదు మీరు చూస్తారా అండి మూవీస్ బాగ్ చూస్తారా.
ఆ చూస్తాను సార్ మేము గూడ లైట్ గా అంటే ఓటిటి లో అట్లా చూస్తాము.
ఉహు అవునా పర్లేదు పర్లేదు చూడండి చదువు కూడా చదువుకునండి మంచిగా ఊక ఫోన్లే టీవీలే కాకుండా
కలిగా ఉనప్పుడే చూస్తాన్ సార్ టీవీ ఫోన్ అంటే ఇగ నార్మల్ గా చదువుకోవడం గుడా మంచిగానే చ సదుకుంటాం ఇట్లైన గోలు ఉంది కదండి మాకు ఒక గోల్ ఉంది కదా ఇప్పుడు జాబ్ చేయాలనేసి దానికోసం కొంచెం ప్రిపేర్ అయితాం ప్రిపేర్ అయితే బానే
పర్లే
హ్మ్ ఈసారిలయినా కొట్టాలని జాబు కొంచెం ప్రిపేర్ అయితున్న సార్ నేను కూడా హ్మహమ్ లేదా ఈసారి మీ వరకు గ్రాడ్యుయేట్ అయిపోతే నెక్స్ట్ ఇంకా గ్రూప్స్ ఎప్పుడుపడ్డ అప్పుడు
అప్లై చేసి రా ఆ రాయండి అమ్మా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫోర్ వరకు ఉంటాయి కదా
ఆ
రాయండి
ఇగ ప్రిపేరే కావాల్సిందే అంటే ఇక పెళ్ళయాక కొట్టాలంటే కష్టం జాబు కొ
రావున్ రానివ్వారండి ఎందుకు అంటే ఓరు మంచోళ్ళు ఉంటారు చెడోళ్ళు ఉంటారకదండీ
కూడా కొంచెం ఇంట్లో వర్క్ పిల్లలు అవి ఇవి అని ఏదో ఒకటి
హ్మ్ మళ్ల అప్పుడ ఇగ కతామ్ ఇగ ఏటు కాకుండా అయిపోతండి ఇగ అంతా ఇటే వేస్ స్ట్ ఐపాయ్ ఎం ఉన్
అందుకోసమే ఇప్పుడే కొంచెం జబూ బు కొట్టినాకనే మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుంటున్నా జనీని
ఉహు మ్ మమ్మీ వాళ్ళు అప్పుడు ఒకే అన్నరండి మరి జాబ్ చేసినంక మ్యారేజ్ చేసుకుంట అట్లా
అడిగిర్రు చాల సార్లు గని ఈగ గట్టిగ అనేసరికి ఒకే అన్నారండి
ఉహ్మ్ పర్లేదమ్మా చదువుకుని మంచి చదువుకుంటే అయిపో
మీర్ సార్ ఇంకా మీ పిల్లల పెళ్లి ఎప్పుడు చేదాం అనుకుంటున్నారు మరి
పెద్దోనికి ఇ యేడు సంబంధాలు చూస్తున్నామండి చూడాలి
ఉమ్
హ్మ్ పేద్దోడికి మా వోల్లే ఉన్నారు మనం చేసేస్తే అయిపోతుంది ఈ రెండు నెలలల్లో చేసేస్తామండి
ఉమ్ ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ చేయరా సార్ మరి
లేదండి మా ఆహ్ ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ అంటే మా చెల్లబిడ్డే ఉంది
ఓకే ఓకే
నార్మల్గా వాళ్ళు కొంచెం లవ్లో ఉన్నారట చూసుకున్నాం
ఓకే వాళ్లే చేసుకుంటారా అయితే
ఆహ్ ఇగ వాల్లే ఇష్టం ఇద్దరికి ఇష్టమైతే మాకు కూడా ఇష్టమే చేయిస్తాం ఇద్దరికి
అవున
హ్మ్ ఎందుకంటే ఇప్పుడు అసల్ అడ్వాన్స్ టెక్నాలజీ అన్ని ఉన్నాయండి పిల్లలు ఇ
వాళ్ళు ఇష్టపడ్డ వాల్లే చేయాలే కదండి అవును ఇష్టపడ్డ వాళ్ళని చేస్తేనే మంచిదండి
ఏనకటలేక్క కాదండి ఈ సమాజం ఇప్పుడు మొత్తం మారిపోయింది
అవునండి
గట్లా
ఉహ్మ్
ఇంకా అండి తిన్నార మధ్యాహ్నం
ఆ తిన్నాం లంచ్ బాక్స్ తీసుకెళ్లిన అక్కడఅక్కడ ఉమ్ చోచ్చినా ఇంకా రేపటి నుంచి ఇంకా హాఫ్ డే ఉన్నది ఇగ
ఉహ్మ్
అఫ్ డే నే మాకు ఉమ్ హాఫ్డే చేయ్ల రేపట్ నుంచి హాఫ్డే చేయ్ల లంచ్బాక్స్ అవసరం లేదు ఇంటికి ఒచ్చినంక తినడమింగ.
ఔనా పర్లేద్ పర్లేదండి. మిర్ సిటీలో ఉంటాల విలేజ ఆండీ మ్మ్
మేము సిటీకి దగ్గర ఉంటాం సర్
సిటీకి దగ్గరనండి
లాంటిది.
ఆ అండి.
ఆ.
ఊమ్.
ఒకే సార